హలో ఎలా ఉన్నారండి
ఆ అండి బాగున్న మీర ఎలా
బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి అలా ఊరికే వాక్ చేస్తా ఉన్నాను బయట ఉన్నాను హీరో అండి
అంటే మేము కూడా
తిన్నారా
ఆ ఇయిబందండి ఇప్పుడే
ఏం తిన్నారు ఏంటి స్పెషల్ ఈ రోజు
ఏంటి లేదండి స్పెషల్ రోజు తచ్చా కదా సో నో స్పెషల్ ఓన్లీ వెజ్
ఓన్లీ వెజ్ ఆ అయినా టుమోరో ఫెస్ట్ అవ్యి కదా అండి ఇంకేం ఇంకేం చేస్తారుండి
ఆ అంతే సండేనే నాన్ వెజ్
ఏంటండి ఫెస్టివల్ ప్లాన్స్ ఏం లేవా
ఏం లేవండి ఫెస్టివల్ ప్లాన్ సరే మామూలు డైలీ రొటీనే
హ ఇప్పుడంటే ఫెస్టివల్స్ అంటే టెంపుల్స్ క వెళ్తాం అక్కడ ఇక్కడ బయటకి అంతా వెళ్తాం ఎక్కడన్నా వెళ్ళాలనిపించినా. అందరూ ఏమంటారు రిలేటివ్స్ ఎందుక వెళ్తాం కానీ గుర్తున్నా మీకు కరోనా టైంలో ఎట్లా సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం మే మనము అని లేదా గుర్తు లేదా
అంతగా గుర్తులేదు
అంటే మీరేమ అంత ఫేస్ చెయలేదా ఏమి అంత టఫ్ గా అనిపించలేదా
అప్పుడు మనం జాబ్ చేస్తుంటే టఫ్ గా అనిపిస్తుంది మన జాబ్ చేయట్లేదు కదండి ఇప్పుడు
ఆ అప్పుడు మీరేం చేస్తా ఉంటారండి
అప్పుడా స్టడీస్ అయినవి మావి
ఆ స్టడీస్ అయినా కష్టంగానే ఉన్నాండంది కదండి.
ఏం కష్టం లేదండి స్కూల్ లేకపోతే హ్యాపీ కదా.
స్కూల్ లేకపోతే హ్యాపీ కానీ ఇక్కకి ఆడకోనక్కి. ఎక్కడ అంత పోనీకి ఉండదు కదా
లేదండి మొబైల్ ఉంది మొబైల్ లోనే ఆడుకుంటుండి.
ఓహో మీ ఫ్రెండ్స్ త అట్లంతా.
మా ఫ్రెండ్స్ ఎవరు లేరు కలవడానికి కూడా.
అందుకే మీకు అంత తెలిసింది లేదండి అట్లీస్ట్ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫుడ్ సరిగగా అంటే వెజిటేబుల్స్ బయటకిళ్ళి కొనలేక. మెడిసిన్స్ కొంచెం తక్కువ ఉంది అట్లంతా ఉంది కదండి అప్పుడు.
నేనేమిళ్ళ నేనేమి వెళ్లి కొనలేదండి అన్ని ఇంట్లో వాల్ల వెళ్ళి కొంటుంట్రి.
హలో
ఆ చెప్పండి
మీ వాయిస్ నాకు వినిపించట్లేదండి.
ఇప్పుడు హలో వినిపిస్తుందా అండి ఇప్పుడు.
హలో
ఓ
బయట సౌండ్స్ అనేవి వినిపిస్తా ఉన్నాయండి ఎంతో ఆ వినిపిస్తానండి
హ చెప్పండి హలో
హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది ఇప్పుడు
చెప్పాలండి మీరేం ఫేస్ చేయలేదు మీరే వెళ్ళలేదు అన్నరూ కదా ఇంకా నేను ఏం మాట్లాడతాన అండి దాన్ని
మీర్ ఫేస్ చేసింటారు కదా
నేను ఫేస్ చేశాన అండి మీరు చేసిందే చెప్తానే కదా రెండు ఎలా ఉన్నాయని చే చెప్పడానికి కూడా బాగుంటుంది
మీరు చెప్పండి మీరు ఫేస్ చేసారు కదా కరోనా సిచ్యువేషన్ లో
అది అందరూ ఫేస్ చేసిందే అండి నేన ఒక్కదాన్నే కాదు. ఉ
ఏం ఫేస్ చేశారండి మీరు
ఏం ఫేస్ చేస్తామండి వెజిటేబుల్స్ సరిగ్గా దొరకదు వెజిటేబల్స్ వచ్చి వాళ్ళే ఏమంటారు ఎవరో ఒకరు వచ్చి వెజిటేబుల్స్ వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోవడం గాని ఏమన్నా మనక ఏమన్నా ఏమంటారు మెడిసిన్స్ అట్లే ఏమ కావాలంటే బయటకి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా టైమింగ్స్ పెట్టడం రెడ్ జోన్ అని ఆ జోన్ అని ఈ జోన్ అని పెట్టడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి కద
అవునండి నేను టీవీ లో కూడా విన్నాను
ఆ
ఉ
చాలా మంది చనిపోయారు కదా అండి
ఆ లేక్స్ అఫ్ పీపుల్ చనిపోయారు చాలా మంది లాక్స్ చాలా ఫ్యామిలీ కూడా చనిపోయారు కదా దానివల్ల
అవునండి
అసలు ఇంట్లో ఇంట్లో మనిషి వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయి నడని ఇంకొక పర్సన్ కి తెలియకుండానే కొంతమంది చనిపోయారండి
తెలియకుండానే మొత్తం అన్ని చేసారు ముట్టుకోకుండానే మొత్తం అని చేసారు మొత్తం అన్ని వాలే జె సి బి పిలిపించి జెసీబితో చేసారు మొత్తం అని గుంత తోవి ఒక గుంతలోకి వేశారు మొత్తం
అవును సొంత ఫ్యామిలీ మంబర్నే నార్మల్ గా ఏమనా బాలే కపోతే అంటే వాళ్ళకి హెల్త్ బాలేకపోతే మనం దగ్గరుండి మరీ చూసుకుంటాం వాళ్ళని కానీ ఆ టైమ్ లో మా మాత్రం మనం అసలు వాళ్ళ దగ్గర కాదు కదా అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టేసి అంత దగ్గరకి కూడా ఇచ్చి అంత దగ్గరకి కూడా పో ఉన్న సిచ్యువేషన్ లో ఉనింది అసలు వాళ్ళ దగ్గరికి పోకూడదు వాళ్ళ ఒకక్కరినే ఒకరి ఒకటే రూమ్ లో వేసి ఉండాలా అందరు కి దూరంగా ఉండాలా ఎంత కష్టంగా ఉంటుంది ఆ టైమ్ లో అండ్ అంటే కరోనా వస్తే ఎట్లుంటుందో సిచ్యువేషన్ అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేది తెలీదు కాని బట్ ఒకవేళ అన్ని సిమ్టమ్స్ అన్నారు కదండి జ్వరం వ వస్తుంది అట్లా ఇట్లానే నార్మల్ ఫీవర్ వస్తేనే మనం అసలు తట్టుకోలేము ఏం చేసుకోలేము ఏం తిన్న తిన్నే అవ్వకుండా ఉంటుంది అలాంటి టైమ్ లో మనం పక్కన ఎవరన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ అప్పుడు మాత్రం ఒకరు కూడా మన దగ్గర ఉండరు
ఓన్లీ డాక్టర్స్ ఒక డాక్టర్స్ తప్ప ఇంకెవరు ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ హస్ఫ చెప్పాలి
ట్వంటీ ఫోర్ బై సెవెన్ మంత్ త ఉండరు కదండి
ఆ ఉండరు బట్ నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు లేకపోతే ఎలా ఎలా అవుతదీ
ఇంకా ఫీవర్ కైనా వాళ్ళ ట్రట్మెంట్ ఇవ్వకపోతే జర తగ్గదు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసు
ఆ అప్పుడు ఫీవర్ వచ్చినా భయపడేల్ జలాబ్ చేసిన భయపడాల్సిందే తుమ్మిన భయపడల్సిండే
ఆ ఏ చిన్న ఇప్పుడు నార్మల్గా దోమ కుటి ఆ ఉ దద్దులోస్తాయి కదా అది వచ్చినా భయపడల్ కరోనా వచిందమో అలాంటి సిచ్యువేషన్ ఉందిందు
టూ ఇయర్స్ ఏమో వన్ ఇయర్ వచ్చిందది ఇప్పుడేం పీస్ఫుల్ అండి ఇంకోటి వచ్చే పళ్లిం లేదా వారు వార్ వాళ్ళ కూడా చాలా
అది ఫుల్ వరల్డ్ వైడ్ చనిపోతా దాంట్లో కూడా అందరూ చనిపోవట్లేదు పక్క దేశాల కానీ వాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు బికాస్ ఆఫ్ దట్ వార్ ఎవరో చే దానికి వాళ్ళ వాళ్ళు కొట్ కొని ఏం చేయండి
చేసిన పనికి మొత్తం అంతా వరల్డ్ మొత్తం సఫర్ అవుతుంది
హ్మ్
దాని వల్ల దానివల్ల మొత్తం ప్రైస్ అన్ని ఇంక్రీస్ అవుతంది తున్నా
ఆ ఫుల్ ఫుల్ పెరిగిపోతానాయి ఆన్ కరోనా టైమ్ లో ప్రైసెస్ పెరిగినాయా లేదో గుర్తులేదండి అంటే ఎట్లు ఉన్నాయి కాస్ట్లు అన్ని పెంచినారా లేకు తగ్గి ఉ నిన్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా మనకి ఏమంటారు ఆ గ్రో వెజ్ బుల్స్ కానీ మనం తినడానికి ఏమన్నా కావాలన్నా
అన్ని వెళ్లిపోయి వెంటనే మార్ మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ తీసుకొని వెళ్ళాలి తర్వాత లాక్డౌన్ వష్టపడుతుండ
ఈ టైమ్ నుంచి ఈ టైం వరకు మాత్రమే వెళ్ళాల్ లా దాని త తవ ఎలా కుడదు అదేమో నాకు అర్దం గాదు అంట అంటే ఆ టైం నుంచి ఆ టైం వరకు కరోనా రాదా దాని తర్వాత కరోనా వస్తుందా
ఆ టైం ను దానికి కరోనా రాదా అది కాదు వాళ్ళు పెట్టిన లాక్డౌన్ ఎందుకు పెట్టారంటే మార్నింగ్ వెళ్ళి తీసుకోనిడిని పెట్టారు ఎందుకు మిగతా టై లో లాక్డౌన్ వేస్తారు కాబట్టి తిరగకు ఉండదు
అంటే ఆ టైమ్ లో అయినా అందరు కలిసి ఆఆ అట్లా కాదు ఆ టైం లో చాలా మంది
ప్రికాషన్స్ తీసుకుంటారు కదా ప్రికాషన్ తీసుకుని అదిగని గుంపులు గుంపులుగా ఉండకూడదు
నార్మల్ టైమ్స్ లో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు కదది ఎవరికి ఉండరు కదా వాళ్ళకి
బట్ డైలీ తిరిగితే ఇంగా కేస్లు ఎక్కువ్ అయితై కదా ఓన్లీ ఎర్లీ మార్నింగ్ పొతే అన్ తా ఎందుక్ కేసులు ఎక్కువ్ అయితై మమ్ముల్లే ఎర్లీ మార్నింగ్ పోయిన ఒక టూ కేస్ అనుకోండి అది అదే ఎర్లీ మార్నింగ్ పోయినా ఒక టూ కేస్ పెరుగ్తై అది రెగ్యులర్గ్ తిరిగారు అనుకోండి అది టూ కాస్త త్రిబుల్ త్రిపుల్ అవుతది
అంటే నా నీన్ ఏమంట అంటే ఓన్లీ అర్లీ మార్నింగే ఎందుకు అని అట్ల్
ఆ
ఓన్లీ అర్ర్లీ మార్నింగే ఎందుక్ పెట్టినారు అట్ల అని
అట్లనా అది వాళ్న్ అడగల్లా అండి మనకు ఏమ్ తెలుస్తుందండి
ఊ
మెడికల్ స్టార్ మాత్రం టొన్టీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది
ఆ ఉంటాను కనీ మనం బైటికి ఎళ్ళి కొన్లేము
ఏంటండి
కానీ మనం బైటికి ఎళ్ళి కొన్లేము అంటి అది టెవ్న్టి ఫోర్ బట్ కానీ ఏదో ఫెసిలిటీ ఇచ్చిండ్రి మనము ఆన్లైన్ లో ఓ డెల్వెరీకి అట్ల ఆప్షన్ ఇచ్చిండ్రి అని మన మొన్న ఏరియాస్ ట్ల అంత ఆన్లైన్ వొచ్చి డెల్వరీ చెన్ తా ఫీజిబుల్టీ ఫెసిలిటిస్ అంతా ఉండవ్
ఇప్పుడు ఉన్నయి లెండి ఇప్పుడు ఇంగా అబ్డేట్ అయి అప్పుడికి ఇప్పుడికి
ఆ అప్పుడ్ లేవు కదా అండి అలాంట్ కరోనా వచ్చి చాలా నేర్పిచింది
ఊ హు చాలో నేర్పిచ్న్ది చాలా మంది సగం భారం తగ్గిపేంది భూమ్ మీద
ఉమ్
ఆ ఇంగ అంతే కదా
మనుషుల్ని చంపేస్తుంది వార్ గుడా చంపెస్తోంది కదా మన్ష్
చంపెస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి భూమ్ మింద ఎవ్వరు ప్ర ఎవ్రు అట్ల బతక్లేరు కదా ఎవరో ఒకరు ఎప్పుడొసరీ వెళ్లల్సిండేదే
ఊ కొంతమంది కరోనాతో పోతారు కొంతమంది వార్మల్ పోతారు కొంత్
ఉండిపోళ్ళ అనుకున్నా ఉండనీరు కదా క్రియేట్ చేసిన వాళ్ళు మన్నోళ్లని క్రియేట్ చేసిన వాళ్ళు హా అదీ
హెలో
అ హలో చెప్పండి
ఊ చప్పల్ అండి
ఇంకేం ఉందని ఇంక అంతే
ఉమ్
టు టూ టు ఆ
అయితే రేప్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంత ఏం లేవు అం
అంతేం లేదండి మనకు అలా ఏం లేదు ఓన్లీ ఇంట్లో యాజ్ యూజువాల్ పూజచేయడం అంతే అంతే తప్ప ఇంగేం ఉండదు మనకి ఎక్కువ ఏం లేదండి
ఉమ్
ఆ మనకి
సరే అండి
ఆ సరే అండి ఆ సరే